హలో ఏం లేదండి
మ్మ్ ఊరికే అట్ల కాసేప్ మాట్లాడదామని ఫోన్ చేసిన మీరే ఏదన్నా దేని గురించి అయినా మాట్లాడండి బోరు కొడుతుంది నాకు రోజ్ ఇంటికాడ ఉండి ఉండి
అయితే ఈ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి మేము కూడా ఏదైనా ట్రిప్పు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం పిల్లలు మేము అవును ఫస్ట్ అయితే మన స్టేట్ లో ఉన్న అన్ టెంపుల్సు
స్టేట్ లో ఉన్నా మన ఊర్ల్ లో ఉన్న బోరింగ్ దగ్గరకి ఫస్టు వెళ్ళాలి
అయితే ఫస్ ఊరైతే ఫస్ట్ పిల్లలకి చూప్ పించాలి ఊళ్లో ఉన్న పొలాలు మన మామిడి తోట్ ఆ మన చుట్టుపక్కల ఉన్న అడివి అవిటిని వీటిని ఫస్ట్ పిల్లలకి చూపించిన తర్వాత బయట టెంపుల్స్ అలా రోజు కొకటి ప్లాన్ చేసి
అంటే పిల్లల్ని అడుకి తీసుకెళ్లడం అంత సురక్షితం కాదని నాకు అన్ వినిపిస్తుంది
లేదు మనం ఉంటాం కదా మన గైడెన్స్ లోనే తీసుకెళ్దాం కదా
ఆ కరెక్టే ఆ మమ్మీ కడువిలి ఇమ్మని మా డాడీ
మేము అడవి మనుషులం కాదండి మాకు అవసరం ఉంటది అడవిలో దేవుడు ఉంటది ఇప్పుడు అడవిలో అక్కడికి ఎళ్తాం మ్మ్ మే నార్మల్ గా ఊర్లో పనులు ఉంటాయి ఆ కులు తీసుకురావడం అనేది అంటే ఆకులు తీసకరావాలి అడవికి వెళ్ళి ఆకులు తీసుకొస్తే మాకు డబ్బులు ఇస్తారు అలాంటి పనులు ఇంకా వంద రోజుల పనులు కూడా మేము అడవిలోనే చేస్తాం కాబట్టి చాలా మంది వెళ్తాం కదా ఒ ఒకరం ఎలై బయం ఎస్తుంది ఆ లేదు మనం ఆకులు తెంపడం కాదు చెట్లనేం చెయ్యం కదా మళ్ళీ కొత్
మ్మ్ కరెక్టేగాని ఎంతైనా బాధ అనిపిస్తాయినీ ఒక ప్రాణి నుండి ఇంకొక ఆకును వేరు చేయడం మీకు బాధ అనిపియ్యలేదా ప్పుడు
మనం దెంపక పోయిన అవి రాలిపోతాయి కదండి మన మనకు డబ్బులు వస్తున్నాయి కదా అవిటికి మళ్ళీ ఎలాగో కొత్త చిగురులు వస్తాయి మరి మా స్వార్థం ఎక్కడ ఉందండి అది వాళ్ళ నిజంగా స్వార్థం అయితే గవర్నమెంట్ టె వాళ్ళు అట్లా పెట్టరు కదా అవును అంతే అనుకోండి అడవికెళ్తే కొంచెం డైరెక్ట్ గా పిల్లలకి అసలు అడవి ఎలా ఉంటది అనేది తెలుస్త త్తది కాబట్టి మేమైతే అడవి మేము ఎక్కడ పని చేస్తున్నాము మేము ఎంత కష్టపడుతున్నాము అనేది పిల్లలకు తెలుస్తది వీడియోలో చూసింది వేరు రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేసింది వేరు
ఎక్స్పీరియన్స్
మేమింత పని చేసున్నాము మాకు కెన్ని చెమటలొస్
ఆ కెంపెని దగ్గర భూమి ఇచ్చే వీడియో తీస్ సిద్ వీడియోలో చూడగలుగుతారు కదా పిల్లల్ని ఎందుకు ఎండలో కష్టపెట్టడం అని నాకనిపిస్తుందండి
ఎండలో వెళ్ళాలి నీడలో ఉండాలి ఏదచ్చినా తట్టుకునేలాగ పిల్లలు ఉండాలి అలా రెడీ చేయాలంటే వాళ్ళని
అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ కెళ్తారు స్కూల్ లో ఎండ రాదు కదా వాళ్ళు ఎండ తట్టుకోవాల్సిన అవసరం టే మేమొస్తుందని
మనకి స్కూలే ప్రపం స్కూలే ప్రపంచం గాదు గదా స్కూల్ టెన్త్ క్లాస్ వరకు ఉంటది తరవాత కాలేజ్ జాయి
మళ్ళీ తర్వాత బీటెక్ అయినా ఏదైనా చదవాలి స్కూలే కదండి తర్వాత ఉద్యోగం అనేది ఆఫీస్ లో ఉంటాది కద
అందరు అందరూ ఆఫీస్ నే అందరూ ఆఫీస్ నే ఎంచుకుంటారని మనకు తెలీదు ఎవరికి నచ్చిన కూలి పని కని కాదు కా కాకపోతె మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడి సంపాదిస్తున్నరు వాటిని ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి అనేది పిల్లలకు తెలియాలి ఆతికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండాలి రోజుకు కొంచెం అన్నం తినడం గాదు అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తా ఉంటారు పిల్లలు కని ఇంకా పిచ్చి పిచ్చిగా రెండు డ్రెస్సులు ఉంటే సరిపోతది నాలుగు దుస్తువులు కావాలంటారు పిల్లలు మనకు సరిపోయినంత సరిపోతది వెళ్ళి అయినా కొనియమంటారు ఫంక్షన్ అయితే కొత్త డ్రెస్ అంటారు
ఇంక ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళయినా ఫంక్షన్ జరిగితే కొత్త బట్టలు కోనుక్కోవడం అనేది సాధారణమ అవుతుంది
ఈ కాలంలో సాధారణం అయిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం ఒక రెండు మూడు దిస్తులు మాత్రమే ఉండేవి చి చినిగిపోయిన దుస్తులు చినిగిపోయినా కూడా వాటిని కుట్టుకొని వేసుకొని వెళ్ళే వాళ్ళు అప్పుడు అంతా ఇప్పుడు ఆ వాల్యు తెలవాలి
శుభకార్యం అంటేంది ప్రత్యేకత కదండి కొత్త బట్టలు వేసుకోవాల అనేది ఒక సాంప్రదాయం కదా
ఇదే వేసుకోవాలి రోజు వేసుకోడానికి ఒక రెండు దుస్తులు ఉంటే సరిపోతుంది అవును మేమ్ అదే ఫాలో అవుతు ఉచ్చపడుతున్నావు మాకు తెలుసు ఒకటే డ్రెస్ మేము అన్ని ఫంక్షన్లకు వేసుకుంటాం ప్లెస్ రోజు వేసుకోవడానికి అయితే రెండు ఒకటి వేసుకుంటే ఇంకొకటి ఉతుక్కుంటాం ఇంకొకటి ఉతుకుతే ఒకటి వేసుకుంటాం అంటే డ్రెస్సు విషయంలో ఓ అనే కాదండి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి వాల్యూ అనేది పిలవాలి మని డబ్బుల విలువ అనేది ఎంత కష్టపడితే ఎంత కష్టపడితే ఆ ఆ డబ్బులు మన చేతిలో వస్తున్నాయి అనే విలువ వాళ్ళకు తెలియాలి ఒక దుస్తుల విషయంలోనే కాదు బట్
ఉదారు
ఇలా ప్రతిసారి మనము సులభంగా ఇచ్చేయడం ఏడిస్తే ఇచ్చేయడం లేదంటే నేను అది తినను ఇది తినను అని మారం చేస్తే వాళ్ళకి ఇచ్చేయడం గారభం చేసి పెంచడం ఇలాంటివి అయితే తగ్గించాలి ఏడిస్తే చ్ ఏది రాదు ఏడవకపోతే కూడా రాదు ఏడిస్తే ఏవి రా ఆ అవునువాళ్ళ ఖర్చులు మన చూసుకుంటాం అనవసరమ ఖర్చు మ ఖర్చు పెట్టాల్సిన అవసరం లే
నమస్తే మామ్ ఖర్చుంటే డెంగ్యూ గురించి అంటున్న ఇప్పుడు అది అవసరం లేదని మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళకేమో అనిపిస్తుంది స్నేహితులుందరితో కలిసి కాస్తపు సర్దాగ గడప చెప్పాలని పిల్లలు అన్కుంటారు కదండి అవును నేను కరెక్ట్ ఏ అంటారండి మీరు చెప్పండి తర్వాత ష్
స్నేహితులతో అంటే ఒక ఆదివారం వచ్చినప్పుడు ఇంటి దగ్గర మంచిగా ఆటలు ఆడుతూ ఆడుతూ కలిసి మాట్లాడుకోవచ్చు దాన్కి డబ్బులు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి అక్కడ ఒక్క రోజులో ఏం
అ కరెక్ట్ కరెక్టే అండి అంటే ఇంతవరకు మీరు ఎలాంటి ట్రిప్కి వెళ్ళ లేదా మీరు కూడా ఎలాంటి ట్రిప్క్ వెళ్ళలేదా
ఆ మేము ఫ్యామిలీతోనే మా చుట్టాలతోనే ఎళ్తాం ఎప్పుడో ఒకసారి
అడగరు కదా పిల్లలు కూడా అంటే ఇప్పుడు మీరు మీరు స్నేహితులు కామన్ అని చూస్తున్నారు కాని వెళ్ళే ప్రదేశం మా
హా ట్రిప్స్ అంటే డ్రిప్స్ కే కాదండి ఇంకా చాలా విషయంలో నేను అంటున్నా వాళ్ళకి మనీ వాల్యూ తెల వాలి త వా వాళ్ళ ఖర్చులు మారం చేస్తా ఉంటారు రోజూ రెండు రూపాయలీ బిస్ కోనిమంటారు అవసరం లేదు మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో అది తినరు అది వద్దంటారు
ఇంట్లో కొంచెం మంచిగా చేస్తే పిల్లలు బయట ఎందుకడుగుతారు చెప్పండి ఇడు మంచి లేవ మీరు ఊరుకుంటారా చెప్పండి ఒక రెండు దెబ్బలు
అది ఎందుకు ఊరుకోము ఊరుకుంటాము కదా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్ట చేసి పెట్టేది అమ్మ నేను మార్నింగ్ టిఫిన్ చేస్తా కంపల్సరీ పిల్లలకి కూడా ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ బాక్స్ కంపల్సరీ ఈవినింగ్ వస్తే స్నాక్స్ ప్లస్ స్కూల్లో తినడానికి కూడా స్నాక్ బాక్స్ పెడతా అ లంచ్ ప్లస్ మే లవ్ ప్రోటీన్ ఫుడ్ ఉంటది వాళ్ళకి లేదు ప్రోటీన్ అని గాయం ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్గు కాని మన ఆకు కూరలు అలాంటివి రోజు చిప్స్ అన అనారోగ్యానికి దారి తీస్త తది మనం ఆకుకూరల ఆరోగ్యానికి మన్ మేల్ చేస్ ఉంటది ఇప్పుడు అనో అనారోగ్యం పాలైనం అనుకో మళ్ళీ మనం దావకానక వెళ్ళి మళ్ళీ చూపిస్తే అక్కడో రెండు వేలు అదే రెండు వేలతో మంచి ఫుడ్ తిన్
అంటే ఇప్పుడు చిప్స్ అనారోగ్యం అని మీరు అంటున్నారు కదా మరి అలాంటి ప్రభుత్వం ఎందుకు ప్రోస్చఇస్ తుందని మీకు అనిపిస్తుంది
ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వస్తది కాబట్టి వాళ్ళు అలాంటివి ప్రోత్సహిస్తా ఉంటారు వాళ్ళు ప్రోత్సహించినంత మాత్రన మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం దగ్గరుండి మనం పిల్లల ఆరోగ్యం అనేది మనం చూసుకోవాలి
కున్నారు కాబట్టి మీకు తెలిసింది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు కదా వాళ్ళకి తెలియడానికి టైం పడతది కదా
వినరు చిన్నప్పటి నుండి మనం ఏం చెప్తే అదే వింటు టున్నారు మనం ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఉంటారు అవును అడిగినాం కానీ వాళ్ళు మాకు ఎప్పుడు ఇచ్చేది వాళ్ళు కాదు ఎందుకంటే మాకు మాకు మా అమ్మ మ్మ నాన్న మ నే వాళ్ళు మాకు నేర్పించిండ్రు అంత ఈజీగా ఎ మాకసలు ఇచ్చేవాళ్ళు కాదు ఎంత కష్టపడి ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు అసలు అంటే మా పరిస్థితి ఏం అనేది మాకు అర్థం అయ్యేది. మా అమ్మ నాన్నల బాధ మాకు అర్థం అయ్యేది, అలా ఉండేది ఇంట్లో పరిస్థితి. అవును మేము అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం ఏ సిచ్యువేషన్ అచ్చినా. ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళాలి లేదు మా అమ్మ నాన్న దగ్గర డబ్బు లేదు. వాళ్ళు ఇవ్వలేరు అని మేము అర్థం చేసుకునే వాళ్ళం. బిస్కెట్స్ కి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేరు. మా ఇంట్లో ఫుడ్ తోనే మేము అడ్జస్ట్ అయితాం అని అనుకునే వాళ్ళం. డ్రెస్ కావాలి ఒక ఫంక్షన్ కి అవసరం లేదు, మా అమ్మ వాళ్ళ దగ్గర లేవు అని అనుకునే వాళ్ళం.
అక్కడ ఎలా ఉంటుంది స్నేహితులు కూడా అంటే అల్లరి చేస్తరు కదా ఇట్లా అయ్యో కొత్త రెస్ వెసుకోలేదు, నీ దగ్గర డబ్బులు లేవు అంటరు కదా అప్పుడు మీకు ఏమి అనిపించెదండి మరి.
నాన్న గారి దగ్గర డబ్బులు లేవు మా పరి స్థితిది మేమింతే. అలా అలా నవ్వుకునే వాళ్ళతో మనం స్నేహం చేయాల్సిన అవసరం లేదు. మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటరు వాళ్ళతో స్నేహం చేస్తే సరిపోద్ది.
నేనుంటానండి మరి.
బస్
ఇది